హలో.
హలో.
ఎలా ఉన్నావ్ సిరి.
హలో.
హలో.
ఆహ్ సోని చెప్పు.
హాయ్ సిరి ఎలా ఉన్నావు.
బాగున్నాను సోనీ నువ్వెలా ఉన్నావ్.
నేను కూడా బాగున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు.
ఏం లేదే ఇంట్లోనే ఉన్నాను. టైం పాస్ కోసం వీడియోలు చూస్తున్నాను నువ్వు.
ఆహ్. నేను కూడా ఫ్రీగానే ఉన్నాను. అలా ఉండగా ఒక టాపిక్ గుర్తొచ్చి. మన దగ్గర చాలా మంది డిస్కస్ చేసే విషయం లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్.
అబ్బో అది చాలా ఇంట్రెస్టింగ్ టాఫిక్. చెప్పు నువ్వు ఏ ఏవి ఇష్టపడ్తునవ్.
నాకు ఉమ్ నాకు ఆహ్ లవ్ మ్యారేజ్. ఉమ్ బాగుంటది అనిపిస్తుంది.
ఎందుకు అలా అనిపిస్తుంది చూస్తున్నావు కదా సోషల్ మీడియాలో డ్రమ్ములర్లేసీ సంపు. తున్నారు కుక్కర్లో ఎస్తున్నారు. మొన్న ఏకంగా ఒక అమ్మాయిని కత్తితో పొడిచాడు. చ్చాడు ఏంటి మళ్ళీ లవ్ మ్యారేజ్ అంటావ్.
ఎందుకంటే ఇద్దరు ముందే ఒకరినొకరు బాగా తెలుసుకుంటారు వాళ్ళకి ఇష్టాలు. అలవాట్లు ఆలోచనలు అన్నీ తెలిసిపోతాయి కదా. పెళ్లి తర్వాత పెళ్ళాయ్యాక సడన్ గా. ఏమిండవు మంచిగా అన్ని తెలుసుకొని ఉండచ్చు ఏ ఇబ్బంది లేకుండా.
అది నిజమే కానీ లవ్ మ్యారేజ్లో కూడా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా.
ఉమ్ అవును ఉంటాయి కానీ మనమే ఎంచుకున్న వాళ్ళుం కాబట్టి కొంచెం ఎక్కువగా. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం.
అయ్యో కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అవుతుంది కదా.
అవును అదొక పెద్ద ఇష్యూ కొంతమంది పేరెంట్స్ చెప్పుకోరు. అప్పుడే కష్టాలు మొదలవుతాయి. ఓ
కు నాకైతే అరేంజ్ మ్యారేజ్ కూడ బాగానే అనిపిస్తుంది.
నిజమా! ఎందుకు?
ఎందుకంటే అందులో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంటది పెద్దలు చూసి చేసింది కాబట్టి. వాళ్ళు మనం మంచికే చేస్తారు కదా.
మ్మ్ అది నిజమే.
కానీ ఇంకా పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అ ర్థం చేసుకుంటారు ఆ ప్రయాణం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది.
మ్మ్ కానీ ముందుగా పరిచయం తక్కువగా ఉంటుంది కదా. అది రిస్క్ కాదు.
అవును కొంచెం రిస్ కు ఉంటది కానీ ఇప్పుడు కాలం మారింది పెళ్ళికి ముందు మాట్లాడుకునే అవకాశం ఇస్తుం న్నారు అలా కొంత వరకు అర్థం చేసుకోవచ్చు, ముందు టైం ఉంటది కదా అంటే పెళ్లికి మూ రెండు, మూడు ఒక నెల ఆ ఒక రె లేదా రెండు నెల్లు టైం వస్తది కదా. అందులో మాట్లాడుకోవడమే ఒకవేళ ఆ మాటల్లో నచ్చకపోతే ఇంకేంటి పెళ్లి పెటాకులే
సరే అది కూడా ఒక మంచి పాయింటే మ్ఁ
నిజానికి లవ్ మ్యారేజ్ లో కూడ మొదట బానే ఉంటుంది కాని తర్వాత చిన్న చి న్న విషయాల మీద గొడలొస్తాయి.
అవును అదే నిజమే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
మ్మ్ అవును. ఒక ఒక ప్లస్ పాయింట్
మ్ఁ
అదొక ప్లేస్ పాయింట్ కదా మరీ.
హ్మ్ అవును.
హ్మ్
కానీ లవ్ మ్యారేజ్ లో ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా.
అది కూడ కరెక్టే!
హ్మ్ నిజానికి ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి.
అవును నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం లేకపోతే ఈది ముందుకి ఎళ్లదు.
కానీ రెస్పెక్ట్ కూడా చాలా ముఖ్యం కదా. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటది
ఇంకా పేషెన్స్ చిన్న చిన్న విషయాలకు కోపం పడకూడదు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే ఒక రిలేషన్ షిప్ స్ట్రాంగ్గా ఉంటది.
హ్మూ ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. హ్మూ మన ఇండియాలో అయితే ఫ్యామిలీలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా.
అవును అందుకే చాలా మంది అరేంజ్ మ్యారేజ్ వైపు ఉంటున్నారు.
కానీ ఇప్పుడు యూత్ మాత్రం లవ్ మ్యారేజ్ వైపు కూడా వెళ్తున్నారు.
ఎందుకంటే వాళ్ళు తమా పార్ట్నర్ ని తామే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు
హ అదే టైమ్ లో పేరెంట్స్ ని కూడా హట్ చేయకూడద అనుకుంటున్నారు
అది నిజంగా కష్టమైన సిచ్యువేషనే పేరెంట్స్ కంటే క్యాస్ట్ ఆ ఆస్తులు అన్ని అటు అప్పట్లో అయితే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసేవాళ్ళంట ఇప్పుడైతే క్యాస్ట్ జాబు గవర్నమెంట్ జాబు ఏ రేంజ్ శాలరీ వస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఇవన్నీ చూసి చేస్తారు కదా వాళ్ళు మనకి ఏంటి అంటే మనకు అర్థం తీసు కునే వాళ్ళు అంటే బయట సిచ్యువేషన్ చూస్తుంటే అమ్మాయిలు చిన్నప్పుడు అంటే ఎవరుూ కరెక్ట్ గా లేరు జెన్యుూన్ గా ఎవ ఎవ్వరూ లేరు బాయ్స్ గర్ల్స్ అందరూ
ఒక యూత్ వాళ్ళ యంగ్ స్టేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తప్పులు లవ్ స్టోరీస్ అన్నిీ స్టార్ట్ చేస్తున్నారు ఎవరు జెన్యుూన్ గా లేరు కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు
అవును ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మ హే మ్యారేజ్ అయినా సక్సెస్ అవుతుంది
హ
లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటది కదా వీళ్ళు ఉన్నారు ఏమైనా ప్రాబ్లమ్ వ వచి నా వీళ్ళు చూసుకుంటారులే అనే ధైర్యం ఉంటది కదా
ఆ ఎవరు
ఆ
మరి నువ్వేం చేస్తావు లవ లేదా ఎరేంజ్ అ
నేను ఒక అరేంజ్ మ్యారేజ్ లవ్ చేసినా కానీ అరేంజ్ మ్యారేజ్ లాగానే చేసుకుంటా ఎందుకంటే ఎన్నెలలు కష్టపడి పేరెంట్స్ మనల్ని ఇంత బాగా పెంచుతారు కదా అల్లాంటప్పుడు వాళ్ళను వదిలేసి వాళ్ళని హట్ చేసి ఇంకొకరి కోసం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అదే వాళ్ళని ఒప్పించి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ
ఉమ్మ్ అవును లె మంచిగానే ఆలోచిస్తున్నావు అదే ఫాలో అవు
ఉమ్ లేకపోతే ఇన్నిళ్లు మనల్ని అంత కష్టపడి పెంచి చదివించి అంత చేసి విన దానికి అర్థం ఉండదు కదా ఒకరి కోసం వాళ్ళని వదిలేకి వెళ్ళిపోతే
ఊ
అయినా బయట సమాజం చాలా బాలేేదు కదా ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగిందంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ ఆత్రుత ఉంటది వీళ్ళ నేట్లాట్లా బ్యాడ్ చేద్దామా ఏం చేద్దామని
అంతే అంతే నిజమే
ఉమ్ చాలా చూసాను చాలా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయినా ఉన్నాయి అరేంజ్ మ్యారేజ్లు కూడా సక్సెస్ అయినా ఉన్నాయి దేన్ని తప్పు పట్టలేమో కొన్ని అరేంజ్ మ్యారేజ్స్ సక్సెస్ అయితేయి కొన్ని లవ్ మ్యారేజ్స్ సక్సెస్ అయితాయి
ఊ అంతేలే ఏ అవులావు మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడం నమ్మకం ఉ అంటే చాలు
హ అండర్స్టాండింగ్ లేకపోతే ఏ బాండింగ్ అయినా ఈజీగా బ బ్రేక్ అయిపోతుది
అవును నిజమే
హ నువ్వేం చూడం అనుకుంటున్నావ్ మరి
నేనేం చేయాలో ఏమో నాకేం అర్ధం కావట్లేదు
నీది నీక ఒక క్లారిటీ లేదా
ఏమి అర్థం కావటలేదు ఏమి లేదు ఏం క్లారిటీ లేదు ఏదైతే అదైతుంది ముందుకి వెళ్ళిపోవడమే
నువ్వేమ అనుకుంటున్నావు అంటే నీక ఏది ఇంట్రెస్ట్ ఉంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందా అ
దే అలా అంటావా ఏదైనా ఓ ఓకే అది ఇద్దరు పైన ఏమనా రిలేషన్షిప్ నిలబడాలంటే ఇద్దరి పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అది లవ్ అయినా అరేంజ్ అయినా ఇప్పుడు లవ్ లో మాత్రం అందరూ బాగానే ఉంటు న్నారా అంటే ఎన్ని కేసెస్ అని చూస్తలేం ఎన్ని మర్డర్స్ అని చూస్తలేం ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ స్తే చాలు వాడిని వీడి పొడిచాడు ఈమె ఆ భర్తను చంపింది భార్య భ భార్య భార్య భర్తని చంపింది భర్త భార్యని చంపాడు ఇవే కత్తులు పొడుచు కొడం కుక్కర్లు డ్రమ్ములు పెళ్ళంటేనే భయంగా ఉంది బాబు అంటే వాళ్ళు ఏమైనా కలగంటారే ఏంటి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుందని తర్వాత ఇలా అవుతుంది ఇలా ఇలా చం చెప్పేసుకుంటారు ఈ సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళు ముందేమన ఊహిస్తారా అలా కాదు కదా
ఎవ్వరు ఊ ఇంతరు అది ఇలాంటివి అర కదా ఇప్పుడు ప్రతి దాంట్లో జరుగుతున్నాయి కదా బట్ పర్టిలర్గా లవ్ మ్యారేజ్ నీ అనలేం కదా లవ్ మ్యారేజ్ లో మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పలేం కదా ఏదైనా జరగచ్చు ఎప్పుడ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీయదు కదా
అంతే
ఆ
ఇంకా ఏం చేస్తుంనారు తిన్నారా
ఆ తిన్నా మీరు తిన్నారా
ఆ తినసా ఇందాకే చికెన్ చేసింది మా మమ్మీ
ఓ చికెన్ చేసారా మా మమ్మీ కూడా చికెన్ చేసింది హోరీ
అవునా అందరూ బాగున్నారా ఇంట్లో
ఆ బానే ఉన్నారు
ఇంట్లో నువ్వే పెద్దదానివి కాబట్టి మంచిగా నిర్ణయం తీంచుకోయి లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోల కోవాల అని
హ ఉ ఆ త నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు నేను ఏ చిన్న మిస్టేక్ చేసిన నా తరువాత చెల్లలు వాళ్ళకు ఎఫెక్ట్ వడుతది కదా
అదే బాగా మంచిగా ఆలోచించి స్టెప్ తీసుకో ఏదైనా ఉ
లేకపోతే నేను ఏ చిన్న మిస్టేక్ జరిగినా చెల్లెలకు ఎఫెక్ట్ పడుతది కాబట్టి నేను ఎక్కువగా జాగ్రత్తగా ఉంటున్నా ఈద్ ఇంట్లో మనం పెద్దవాళ్ళమ్ అయితే ఏం చేసినా అది తర్వాత వాళ్ళకి ఎఫెక్ట్ అయితది కదా
అంతే లే ఉ అంతే అంతే ఇంకేంటి కబుర్లు
చెప్పాలి శిరిషా డాకల్ ఇంకా మరి ఏంటి సంగతులు
ఇంకా ఏం లేదు ఉహు పొద్దున ఇగ తొందర పడుకొని మార్నింగ్ లేవడమే
ఉహు సరేరా మరి నాకు కొంచెం వర్కు ఉంది నేను మళ్ళీ చేయనా నీకు కాల్
హ ఓకే బాయ్